హలో
ఆ హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడు టీ తాగిన మీరు
నేనాండి ఇప్పుడే పకోడి తిన్నా పకోడీ తినేసి ఇంకా ఇక నైట్క ఏమన్నా చేయాలని ఆలోచిస్తున్నా వంట
చాయ్ కి పకోడి కి బాగుంటది కదండీ కాంబినేషన్
ఆ అవునండి బాగుంటది అంటే శనగపిండి తోటి చేయొచ్చు మనము కాలీఫ్లవర్ తోటి
అవును కాలీఫ్లవర్ తలు బాగుంటది అసలు
ఉ కొన్నిమో మా ఇంట్ల కోసం కొంచెం ఆ ఉల్లిపాయలు ఏసీ చేసిన ఆ తర్వాత కొంచెం కాలీఫ్లవర్ ఏసీ తీసిన ఉ అయిందా అండి మీ పని
అయ్యా ఇతనే ఉంటదు అదండి ఇక మళ్ళా డిన్నర్ కి మళ్ళా అని ప్రిపేర్ చెయాల ఇప్పుడ మల్ల ఏదో పని
అవునవును ఏం వంట చేసారండి ఈరోజు
ఇవాళ మార్నింగ్ అయితే చికెన్ ఉండే
ఆహ
ఇగ మల్ల ఇంకం కర్రీ చేయాలో చూడాలి ఇగ
అవునా మరి ఏం చేస్తరాండి నేనా మార్నింగా మార్నింగ్ వచ్చి టమాటా పప్పు చేసినాండి
ఓహో
ఆ ఇప్పుడు కొంచెం బీరకాయ వండుదామా ఇప్పుడు కర్రీ అయిపోయింది ఇగ బీరకాయ వండుదామని చూస్తున్నా
మ్మ్ హ్ అంటే కొంచం కొంచమే వండుతారా మార్నింగు
అంటే ఇప్పుడు ఎండా కాలం కదండి ఒక్కొక్కసారి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాక్స్ లకు వండుతే ఇక పోతది కదా అందుకే అప్పటి మందం మధ్యాహ్నం మందం చేసేసి మళ్ళ నైట్ వర కి ఏమన్నా ఫ్రెష్ గా చేద్దాం అని బీరకాయ కర్రి బీరకాయ కట్ చేసి పెట్ నా ఇంగ అదిగ కర్రీ జేయాలి ఉమ్ అన్నట్టుగా మీరు ఈ న్యూస్ విన్నారా అండి
ఏందండి
ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉండవు అనేసి,
అవును అంటేగాను అసలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉండవు అంటే మరి, మరి వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎట్లా ర్యాంకులు రావాలి వాళ్ళది ఎట్లానో నాకు అర్థం కాలే అస్సలు
ఇగ టెన్త్ క్లాస్ తో పాటు స్కూల్లో పదకొండు పన్నెండు తరగతి ఉంటది కదా ఇర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
అవును
అవి రెండు కలిపేసిండు
అయ్యా మా మా అప్పుడైతే టెన్త్ క్లాస్ అంటే బోర్డు బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఎక్కడ సెంటర్ లో పడేది ఎక్కడ ఎక్కడని కంగారు లో తిరిగేది అసలు ఇప్పుడు ఆ ఎగ్జామ్ కూడా అవి కూడా లేకుండా చేసిళ్ళు ఏందండి
అవునండి కానీ మన మా మాకప్పుడయితే సెవెంత్ క్లాస్ ఉండే
ఊ
సెవంత్ క్లాస్ ఇంకా ఒక సెవంత్ క్లా బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే మళ్లీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే ఇప్పుడు మళ్ళా మనకు ఆ ఇప్పుడు సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ తీసేసిల్ళండి ఇప్పుడు డైరెక్ట్ టెన్త్ క్లాస్ అన్నారు తీసేసి డైరెక్టగా ఆ అసలు ఆ ప్లస్ వన్ అంటారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక డిగ్రీ నుండి కాలేజ్ లెక్క
మాకైతే టెన్త్ లో ఉండేవండి అసలు మా అ ఏంది ఎగ్జామ్స్ బోర్డ్ ఎ ఎగ్జామ్స్ టెన్త్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇంకా టెన్త్ నుంచి అన్ని సెంటర్సే ఎక్కడెక్కడ పడ్డాయన్న టెన్త్ ఇంటరు డిగ్రీ మాకి మొత్తం సెంటెర్ ఎగ్జామ్స్ ఉండే అసలు ఇప్పుడు ఏంది అస టెన్త్ ఏ కట్ట చేసిల్లొ అర్ధం కాలే
ఒకసారి పిల్లలకు కొంచెం భయం ఉండడానికి కూడా పదో తరగతి కూడా పెడితే బాగుంటు
అవును భయం ఉండాలి అసలు అసలు ఎందుకు తీసేసిల్లు అసలు భయం లేకుండా పిల్లలు తయారవుతారు మళ్ళా బోర్డ్ ఎగ్జామ్స్ అంట అయ్యో ఫ్యూచర్ కదా అని లాస్ట్ ఇప్పడు నుంచి ఇ స్టెప్ అని అదొ భయం ఉండాలె అసలు వీళ్ళకి ఎందుకు ఇట్లా చేసిల్లు అర్థం గాట్లే
ఆ అవునండి అవునండి బట్ ఏమో ఇది కొంతమంది పిల్లలు ఏమో హ్యాపీగా ఫీల్ ఐతాల్లు ఇప్పుడు నైన్త్ అయిపో టెన్త్ అయిన పిల్లలు ఏమో మాకుండవు మాకుం డవు ఏమో అనుకుంటాళ్లు బట్ ఎందంటే ఈ ఇయర్ కాదు గానీ నె నెక్స్ట్ ఇయర్ నుండి అం ఇంప్లిమెంట్
ఏ ఎందండి అసలు గింత కంగారు కంగారు చేస్తున్నారు అసలు స్టడీస్ మీరు అసలు లెక్క లేకుండా అయిపోతంది. పిల్లలకి లెక్క లేకుండా అయిపోతంది. అంటే ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తాందో అర్థం కావ పిల్లలు అసలు స్టడీ అంటేనే భయపడుతూనే ఉంటారు ఇంకా వాళ్ళకి ఇంకా భయం లేకుండా తయారు ఎత్తాన్లు
అదే అండి అసలు అ యాక్చువల్ గా అసలు ప టెన్త్ క్లాస్ ఉంటే పిల్లలకు అదొక భయం ఉంటది మళ్ళా ఆ ఇంటర్ అంటే అమ్మో బయటికి పోయి చదవాలి కదా అమ్మో టెన్త్ పాస్ అయితేనే నేను మళ్ళ ఇంటర్ లో జాయిన్ అయిత అన్నది ఒక భయం ఉంటది. ఇగ పిల్లలకి ఏము ఉంటది ఇగ ఇంటర్ ఏ టెన్త్ క్లాస్ అయిపోయినంక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అళ్ళకే అయిపోతది కాబట్టి ఇక కొం కొంచెం కేర్లెస్ ఉంటదేమో అనిపిస్తుందండి నాకు కూడా
అవును అసలు చానా కేర్లెస్ అయిపోద్దది.
ఏం ఆలోచించిందంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయినంక ఇగ ఇంటర్ అంటే ఇగ పిల్లలు మేం పెద్దవాళ్ళం అని చెప్పి పేషీ ఇగ అట్లా అనుకుంటలేేమో ఇట్లయితే పిల్లలు కొంచెం క్రమశిక్షణ లో ఉంటారేమో అని అట్లా కూడా మేబి ఆలోచిస్తుందమో ప్రభుత్వం కదా
చూడాలి ఏం చేస్తదొ ఇంగ ఈ ఇయర్ అంతా పిల్లలు ను ఆగం ఆగం కంగారు కంగారు చేసినట్టు మొన్నయితే ఆంధ్రాల అంట అట్సైడంట మన ఇప్పుడు పిల్లలది సెంటర్ ఏదో క్యూఆర్ కోడ్ ఉంటంది చూసారా ఇంటర్ సెంటర్ కోడ్ ఉంటంది జూసారా ఆ కోడ్ అంటా జీరో బదులు వన్ వేషీలాంట ప్రింటెడ్ కార్డ మరి వాళ్ళు ఇచ్చే హల్ టికెట్ లో ఇబ్బంది ఉన్నదో మరి ఏమైంది తెలువదు కాని ఆ పిల్లకి ఎగ్జామ్ మొత్తం మిస్ అయిపోయింది ఆ రోజంతా టెన్త్ ది
అవునా
మస్తు కంగార్ పడ్ది పాపం ఎగ్జామ్ పోయిందని మస్తు బాధపడ్డదా పాప మరి ఏ సూసైడ్ చేసుకున్నాది అన్నారు మరి ఏమైంది తెలివదన్నిం అదైతే
ఉహుం అట్లా కూడా చెయ్యద్దులే అట్లా చెయ్యొద్దులే కానీ ఏమో ఇగ మళ్ళీ వేరే అ ఇంటర్నెట్గా ఏమైనా చేస్తారేమో ఇలా చూడాలా మరి వాళ్ళది కూడా మరి మనక్ ఇంకేం తెలుసు
వాళ్ళది ఏం మిస్టేక్ అయిందో తెలివదు కానీ ఇప్పుడు పాప ఫ్యూచర్ ఆగమేనా
ఆ అయ్యప్ప ఇగ ఒకవేళ అట్లా ఎగ్జాంపుల్ లాగా అట్లా జరిగితే వేరే అట్లా కాకుండా ఏమో చూస్తారేమో అని అనుకో తన్నా మళ్ళీ ఇది కూడా ఇది కూడా విన్నరా అండి మీరు ఆ మళ్ళీ ఇప్పుడేమో అప్పుడు ఆరు పథకాలని చెప్పిళ్ళు కదా
అవును అది అది చెప్పిన్లు అది అట్నే ఉంది ఏది ఏదమ్ మళ్ళ ఎషిండు అని ఒక్క ఫ్రీ బస్ మళ్ళ ఎషిండు గంత ఇంకేం లేదు అందులో
ఆహా మళ్ళా ఇంకొకటి కూడా చెప్పిల్లండి. ఆ ఏవో రెండు పతకాలు ఏమో నేను కూడా సోషల్ మీడియాలో చూసినా ఆ వాళ్ళు అంటారు మరి నిజమా అబద్దమా తెలివది రెండు పథకాలు గృహలక్ష్మి పథకమున్ను ఇప్పుడు పెద్దవాళ్ళకే మోనా రెండు వేల్ ఉన్న వాళ్ళకు నాలు వేలు ఆ వికలాంగుకు ఏమో నాలు వేలకు ఉన్న వాళ్ళకు ఆరు వేలు ఇవాన్ నీ అమ్మల్లోకి వస్తానే అన్నారు మరి అది నిజమో అబద్దమో తెలియదండి.
అవునా నేనైతే ఇదే ఇన్నా అండి. ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తాండట అని ఏదో గృహలక్ష్మి దాన్ దాన్ దానికే గవాచ్చు మరి
ఉమ్ మ్ ఏమో అండి నేను పొద్ నిన్న నిన్న నైట్ ఏమో చూసిన న్యూసు మరి అది నిజ అది నిజం అయితే మంచిగా ఉండు కదండి. ఇప్పుడు పాపం గృహాలు గృహలక్ష్మి అని చెప్పి ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా ఆ రెండు వేల ఐదు వందలు దేనుకోదానికి ఉపయోగపడతాయి కదా
అవును అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఐదు ఐదు వందలు అంటే ఇప్పుడు పించిన వచ్చే వాళ్ళకి పడవండి.
ఆహా లేదు లేదు, వాళ్ళకు సప్రేటు, వీళ్ళకు సప్రేటు.
కు అదే కుటుంబం, అదే కుటుంబం ఉన్న వాళ్ళకి పిన్చిన్ అచ్చేటోళ్లకి ఉన్ను. ఇప్పుడు వేరే అమ్మాయి, అదే అంటే ఇప్పుడు ఆ తల్లికి పించిన్ ఓస్తాది. మళ్ళ వాళ్ళ డాటర్, కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్తాయి అంటారా, లేకపోతే పడయి అన్నట్ట.
అంటే ఒకటే రేషన్ కార్డ్ అయితే పడదు. ఒకవేళ పే బ, ఇప్పుడు వాళ్ళ కూరుతురు పెళ్ళయి వేరే ఊర్లో గాని, వేరే రేషన్ కార్డు ఉంటే మాత్రం పడ్ తది. కానీ ఒకవేళ కొడుకు గవర్నమెంట్ జాబ్, కోడలు అట్లా గవర్నమెంట్, జాబో, అట్లా ఇంట్లో ఎవరన్న, తే, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ ఉంటే మాత్రం, రెండు పథకాలకు మాత్రం రావండి.
పైషా. అట్లా అంటే మాక్ తెలిసినోళ్ళకు ఏముందండి అప్పుడ, ఇప్పుడ అంటే ఆమ్, వాళ్ళ అమ్మకి హ్యాండీక్యాప్. పు, వాళ్ళమ్మ కై అదే మరి, అమ్మాయికి రాదుగా గావచ్చు అయితే ఇంగ. అమ్మాయి వెట్టిందిగా మరి.
ఏమో అండి ఇగ జూడాలే. అయితే కొంతమంద్, ఆ నాకు దేలీషి అయితే గవర్నమెంటో జాబ్స్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇవ్వట్లేదు.
నేను అదే అన్నా చెప్పినా గుడా, ప్రేస్ట్ గా పెట్టుకోకండి ఇబ్బంది పడ్తారు అన్నా గుడా, ఇప్పుడు పించిన్ ఆగితే మళ్ళీ ఇబ్బంది కదా అండి. ఫ్యూచర్ ఆ ఇప్పుడు ఆమ్ ఇంట్లో దేనికైనా కంగ రుగా ఉంటది గదా. ఆ వా ఆ ఆళ్ల అంటే వాళ్ళ పించిన్ వాళ్ళనే, కొంచెం రెంట్ కట్టేద్ ఉం టా ఉంటది, ఉంటది. మళ్ళా ఆమెది ఈమె టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేట్టుకొని, ఆమె పించిన్ ఆపినట్టు ఉంటది గదా.
ఇగ మళ్ళ వాళ్ళకు ఏ పథకం అమల్ అయితదో, ఆ పతకం చెక్ చేసి ఇస్తారు అనుకున్ కుంటా. ఇగా మళ్ళీ ఇద్దరుంటే, ఇద్ ఆ ఇద్దరుంటే ఏదో ఒకటి ఇస్త్ తరండి. మళ్ళీ ఇద్దరు ఒకటే దగ్గర ఉంటే మాత్రం, అది కష్టం అనుకుంటా.
ఉమ్మ్.
ఉమ్, ఏమన్న వర్షాలు పడ్తున్నాయాండి మీ దగ్గర?
ఏ ఇవాళ్ళ కొంచెం ఎండగోట్టింది. మొన్నతే మ్యా మా మొత్తం మబ్బుల వడి, వర్షం పడ్డది, అసల్ అది రియల్ వర్షం కాదంట.
అవునా.
ఏదో ఎక్స్పరిమెంట్ చేస్తున్నరాంట, అసల్ కి.
ఉహు. నిన్న మధ్యాహ్నం ఏమో కాసేపు బడ్డది. అది కొంచెం, కొల్ పడ్డది. మళ్ళా రెయిన్బో గుడా ఓచ్చింది.
ఉ హు హు.
ఆ ఆ ఆ ఏమో ఇగ, వాతావరణం ఎప్పుడెట్లా ఉంటదో అర్ధం కాని పరిస్థితి ఉన్నది కదండి.
అంటే వాళ్ళు ఎక్స్పరిమెంట్ చేస్తున్నారాంట. వేరే యు యూకే నో మర్, ఏ దేశం వాళ్ళో ఎక్స్పరిమెంట్ చేస్తుందట, మన దేశం మీద అట్లా.
అవునా.
క్లౌడ్స్ అన్ని చేంజ్ అయ్యేలాగ ఏసిందంట.
అవునా. ఏమో ఇప్పుడు గుడా వర్షం పడేటట్టే ఉన్నది. మన్ మస్తు చల్ల ఓస్తాంది బయట మాత్రం.
ఉమ్మ్.
ఇంకా జూడాలే మరి, ఇంక వాళ్ళు, ఏమో ఇగా వర్షం పడ్తదో ఏమో, ఇగా బట్టలు బయట ఉన్నాయండి. ఇగా దిషెషి లోపలేస్తే, ఒకవేళ సడన్ గా వర్షం బడ్తే, ఇబ్బంది కదా. సరే అండి ఉంటాను.
ఓకే.